హలో నమస్కారములండి
నమస్కారం అండి ఎందుకండి మన తెలంగాణనా అండి ఆంధ్రానా
ఉన్నది తెలంగాణనే కానీ మేము అక్కడికి వెళ్లొస్తాం కదండి. సో మగునచ్చనే
అవునండి ఇంత పద్దతిగా ఎవరు మాట్లాడలేదండి ఇంతవరకు
అ అండి
ఇంకెదురుంగా కలిసి ఇట్లా దండాలు పెట్టుకుంటే నమస్కారం అండి అంటారా అండి
అవునండి
అవునా పద్ధతి చాలా ఉందండి చెప్పండి ఇంకా ఏం చేస్తున్నారు
లేదండి కొంచెం వర్కుంటే
ఏం పని ఉందండి గిప్పుడు సాయంత్రమైనంగా కూడా పనులున్నాయండి మీకు
అవ్
ఇంకా ఏం న్నా దీని గురించి అన్న మాట్లాడండి మీకి మీకు అంటే చాలా ఇష్టమైన ముచ్చట్లు ఏమన్నా ఉంటే చెప్పండి నానుష్ అంటే ఆగకూడదు ఎక్కడ మధ్యలో మధ్ ఇది గకుండా చెప్పేటి చెప్పండి మీకు ఇష్టం ఉన్నాయి
రాకూడదంటే ఏముండదండి లేదండి
అవునా
కాద్ప ఇవాళ మాట్లాడీకి ఏదన్నా లేదండి మీరే ఒక మాట అడిగేది ఉన్నదండి నీ వైఫ్ గురించి నీ భార్య గురించి కొన్ని విశేషాల్
ఆ వర్ణించమని చె ప్పను నేను
ఆ ఇప్పుడు చెప్పాలా అండి
చెప్తారా అండి చెప్పండి
ఆ అదే మా భార్య కళ్ళు మొత్తం ఎట్లాంటే
ప పందికల్లా అండి ఓకే ఆ మిమ్మల్ని బాధ పెడుతున్ సరే చెప్పండి చెప్పండి మీరు
ఎం మాట్లాడుతున్నారండి
తప్పైందండి క్షమించండి ఇంకా మొదలు పెట్టండి మీరు మీ భార్య కళ్ళు అందమైన కళ్ళు అందమైన జిలేబీ సరే చెప్పండి హలో చెప్పండి
ఒక్కసారి గట్లనే సరైందండి
అయితే తప్పయిందండి క్షమించండి ఇంకేందండి ఇంతకంటే ఎక్కువ మేము ఏం చేయలేము ఇంగ చెప్పండి మీరు చెప్పండి ఫస్ట్
మా భార్య పెదాలు చాలా బాగుంటాయండి
ఇంక చెవులు
కాని మా భార్య స్మైల్ మొత్తం అంటే ఒక నవ్వు ఆ పెదమ్మలతోని మొత్తం అంత ప్చ్
ఒక లైటొస్తద ఒక వెలుగొస్తదా అండి
ఒక వెలుగు చీకటి ఉన్న దాంట్లో ఒక వెలుగు నింపుతదండి నా భార్య
అవునా చుక్కల కంటే చాలా వెలుగ చందమామా లెక్కుంటద్దా అండి అంటే చందమామా ఆ చందమామా ఉంటడు సగం చందమామ అట్లుంటదా అన్న మీ భార్య నవ్వు అంతే వెలుగు వస్త కద
మీ భార్య ముఖం నిండు చెందమామ లెక్ ఉంటదండి
లేదండి సగం చెందమామ లెక్కనే ఉంటది
ఎందుకండి అంత బక్కగ ఉంటదాండి మీ భార్య కూడ
అవునండి నాలెక్కనే అండి
మీ లెక్కనాండి అవునండి అంటే మీరు బక్కగ అవునండి నేన్ చూడ్లేదండి అంటే మేమే లడ్డుగున్నామ అండి మీరు అందరు బక్కగానే ఉన్నారు దా ఓకే అండి
మిమ్ముల్ని చూడలే కదండి మేము
ఓకే అండి
తెలియదు కదండి మాక్
సరే అండి ఆ ఇంకండి అంటే స సగం చెందమామ ఎట్లుంటది అంటే ఒకెళ్ళి ఏమో ఇట్లా వంపుగా ఉంటది ఒకెళ్ళి ఏమో ఇట్లా స్ట్రయిట్ గా ఉంటది కదా అందుకే అట్లా ఫేస్ ఎవర్థి ఉండది కదా అని
అంటే ఫేస్ ఫేస్ అట్లా ఉండదు కదండి ఫేస్ అంటే అట్లా పోలుస్తాం గాని అట్లా ఉండదు కదండి
ముఖం ఎట్లుం ంటదండి అదే చెప్పండి ముఖం ఎట్లుంటది అని
ముఖాన్ని చూస్తే ఒక మంచి అమ్మాయి మంచి పద్ధతి గల్ల అమ్మాయిలు మంచిగా ఉంటారు కదండి అట్లా ఉంటదండి మొత్తం చందమామ అంటే ఆ చందమామ ఏ రకంగా ఉంటే మా మా వాైఫ్ ఆ రకంగా ఉండదండి
అవునండి అంటే చందమామ ఎంత ఎంత గుండ్రంగా ఉంటదో అంటే మంచిగా అనిపిస్తది కదండీ చందమామని నైట్ చూస్
అంటే ఓకే అండి మీరు మీరు చెప్పింది కరెక్టే కానీ చం
కరెక్టే ఏ కాని హలో వినబడతలేదండి సిగ్నల్స్ ప్రాబ్లం హలో హలో ఏం చేస్తున్నరండి ఏం చెప్తున్నరండి నాక్ ఏం వినబడట్లేదండి
అదే అండి ఇంత మునువు ప్పుడు చెప్పేసా కదా హలో
ఆ వినబడుతుందండి ఇప్పుడు నాకు వినపడలేదు ఇందాక హలో
ఆ వినపడుతుంది వేరే కాల్ వస్తుందని అందుకని
అవునండి ఎత్త లిఫ్ చేయకండి కొంచెం
ఓకే అండి ఓకే లిఫ్ట్ చేయను ఓకే అండి
చెప్పండి చెప్పండి చెప్పండి ఓ ఎక్కడున్నారండి మీ భార్యకడికే పోయిందండి మీ మనసుంతా
మా భార్యే కాల్ చేస్తుందండి
అయ్యయ్యో మీరు ఒక్కకాడ లేరా అండి
లేమండి లేమండి
అవునా చాలా మిస్ అయితున్నట్టున్నారు కదా
ఆ అవునండి
అయ్య య్యో ఇంకా చెప్పండి వేరే ముచ్చట్లేమైనా
ఆమె కాల్ చేస్తుందండి ఎక్కడ ఉన్నారండి అనుకుంట మెస్సేజ్ చేసిండు అందుకే మెసేజ్ చూడకుంటే కాల్ కాల్ చేసిందండి
అవునా
అ
మ తర్వాత చెయండి తర్వాత మెసేజ్ చేసుకోండి కాకపోతే
ఏ ఏం కాదు పర్లేదు మాట్లాడండి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడండి ఫైవ్ మినిట్స్ మాట్లాడినంక నేనే కట్ చేస్తా
సరే అండి కట్ చేసుకోండి తర్వాత ఫైవ్ ఐదు నిమిషాల తర్వాత మేమేం అను ఏమ అనుకున్నా చేసేది ఏం లేదు మీరు మా మాట్లాడాలి కదా మీ ఈ భార్య తోటి
అవునదండి మరి మా భార్యతో మేమే కదా మాట్లాడాల్సింది
మీరే అండి మాట్లాడాల్సింది మేమేం మాట్ మాట్లాడుతాం అంటలేమండి మేమేం మాట్లాడం కూడా
మళ్ళ అయనా బార్మి ఇస్తా అండి అదేం లేదు మ భార్య ఇస్తా మా భార్య నెంబరి ఇస్తా మా భార్య ఫోటో కూడా చూపిస్తాను మీకు చిత్రాలు కూడా చూపిస్తా మా బార్యవి
ఆ పంపుతారాండి నాకు మీ భార్య ఫోటోలు
పంపిస్తామండి మేం ఇద్దరం దిగని ఓకే అంటే మేం ఇద్దరం దిగినవి పంపాలన లేక ఆమె యొక్క సింగిల్వి పంపాలన అది
ఆ ఇద్దరివి పంపండి ఒక దానివి కూడా పంపండి రెండు పంపండి
ఆ పంపిస్తాను ఖచ్చితంగా
అంటే ఫోన్ అయిపోగానే పంపించండి మరి మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ అడగలేను ఎందుకంటే మీకు ఇష్ట
ంట బిసీ గా మ కొంచెం పండ్లు తోముత అండి
ఇంకా చెప్పండి ఇంకే ఏమేమి విశేషాలు తెలుసా అండి మా నాకు ఫ్లాష్ మాబ్ ఉంది అన్నమాట ఏ వచ్చే నెలలో ఒక మాల్లో ఉందన్నమాట వస్తారా అండి మీరు
మ కాన్నా పనీ చానా పనిడం అన్న
అయ్యయ్యో సరే అండి మేము పోతామండి మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నామ అండి ఫ్లాష్ మాప్కి కానీ మేము పార్టిసిపేట్ చేయాలని అంటే అందులో పాల్గొనాలని చాలా ఉండయ అన్నమాట కానీ ఎందుకులే అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు
అంటే మా గూడా మొత్తం మొన్న ఒక్క రోజు మాకు బాబ కూడా ఒక డియానీ ఉంటుంది ండి మాకు అనువల్ డే అని యాన్యువల్ డే కూడా కంప్లీట్ అయిపోయినది
అవునా మ పో ఫ్లష్ మాబన్ తరువాత
మేము చానా ఎంజాయ్ చేసామ అండి
మీకు ఫ్రెండ్స్ మందు ఉన్నారు కదండి ఎంజాయ్ చేస్తారండి మీ స్నేహితురాళ్ళతోటి మ
అయినా మాకు చాల ఫ్రెండ్స్ అంటే అంటే మా దోస్తులు చాలా అంటే చాలా మంచి వాళ్ళండి మీకన్నా చాలా మంచోల్లండి వాళ్ళు
ఓకే అండి మేము నేను ఫ్రెండ్ని కాదు కదా అండి మీకు నేనే ఏం కాదు కదా మీకు నాకంటే మంచోళ్ళని ఎందుకు అంటున్నారండి. నేను మీకేం కాదు కదా మేం టెంపరరీ పీపుల్స్ ప ఏమంటారు దాన్ని వ్యక్తి నండి నాతోటి ఎందుకు పోల్చుకుంటారండి మీ ఫ్రెండ్స్ ని
ఇంత ముందు ఒక మాట అన్నారు కదండి. అందుకే సో దాని ప్రధంగా ఒక మాట అనేసా అండి.
కొడతామండి మిమ్మల్ని ఎప్పుడైనా కొడతాం. మండి నిజంగా కలిసినప్పుడు మాత్రం పక్క కొడతానండి.
మీరు అట్ల ఎందుకు అండి గట్ల మాట్లాడుతన్నారు.
హిమాచ్ మాత్రం నిజమండి. పోయినసారే కొట్టేదాన్ని గాని మా చెల్లి ఉండే అండి. అందుకే కొట్టలేకపోయినామండి.
ఆల్రెడీ
ఆ మాట అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తది కదండి మరి అవ్ అవును అట్లా ఇట్లా అంటే
అంటేగా మాటైనా ఉంటంది గద అండి ఎట్టయినా అంటే అ మీరు దాన్ని ఎట్లా ఆలోచించుకుంటే, అట్లా అండి మీ అమ్మాయిలు ఏం చెయలేదు.
అట్ల అని మీరు అట్లా అట్లా అనకూడదు కదా అండి. మరి టెంపరరీ అట్లా అని మేం అనొద్దు కదా.
ఓకే గాని ఇక నాకెందుకో సడన్ గా అన్పిస్తాంది.
సరది కాదు నిజ అంటే నీకు నిజంగా అట్లా అనిపించింది మో సరే తీయని అనుకున్నాను సరే తీయండి. ఇంకేం ఏం చేస్తాం మేము అంతే కదా. మరి అయినా గుర్తు పెట్టుకోండి. ఆ మాటలు మాత్రం పక్క మెదట్లో ఇట్లా నాలుక మీద రాసుకోండి కొంచెం.
ఎందుకండి అట్ల అంటున్నవ్
రాసుకోండి గుర్తు అంటే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో పనికివస్తదేమో ఆ మాట
ఎందుకండి గట్లా ఎందుకు అంటున్నారండి.
ఏమో అండి నాకు అనిపిస్తది భవిష్యత్లో పనికివస్తదని
ఉహు సరే అండి మేము కూడా ఇగ లేదండి మావిడ కాల్ చేయు డం వెలుతున్నా
అయ్య అయ్యో అప్పుడే కాలేజ్ సున్నామి ఆవిడా కొద్దిసేపు ఆగవాన్నస్తాయి సరేలేండి మాట్లాడుకోండి. మీ ఆవిడ తోటి ఫీల్ అయితది కదా మళ్ళీ.
మరి అండి ఎట్ల
ఆ మనోభావాలు దెబ్బతింటే బాగోవు అసలేఇగ
ఒక్ అండి సారీ ఏమన్నా అంటే క్షమించండి బాయ్
ఓకే అండి బాయ్ అండి టాటా